ఇప్పుడు వాయిస్ వినిపిస్తుందా
వినిపిస్తుంది
ఉమ్ సారేలే ఉమ్ బాన ఫెస్టివల్ కేమి హౌస్ క్లీనింగ్ చేస్తున్నారా
చేఫ్
ఆ ఏం ఫేస్టివల్ స్పెషల్ ఏమన్నా ఉందా
స్పెషలా
మ్మ్
అదే
ఆరోజే చేస్
ఆ
ఉమ్
మీకేం స్పెషల్
ఉంది నార్మల్ స్పెషలే పాయసం చేసి పప్పన్నం చేస్తున్నారు
అవునా ఈ టు కడే బవంట్లోనే ఆ
సరే సరే లే అ అమ్మ వాళ్ళు
మీరు వెళ్తున్నారా
ఆ వెళ్ళాలి ఫెస్టివల్ కి హలో
హలో ఆ ఇప్పుడు వినిపిస్తుంది అప్పుడే కట్ట టైనిస్
అవును ఇంతకు ముందు కూడా కాల్ చే ఆ తెచ్చాను పిల్లలకి తీసుకొచ్చారా
లేదు ఇంకా ఈరోజు వీక్ ఆఫ్ వెళ్ళాలి తెచుకోవాలి
ఓకే
ఆ మీరు తెచ్చుకున్నారా
తెచ్చుకున్నా ఉమ్ ఉమ్ స ఈ సారె ఎక్కడకన్నా బైటకి ప్లాన్ చేద్దామా
వెళదాం
ఏ ప్లేస్ బాగుంటుందో చెప్పు అక్కడకి ప్లాన్ చేద్దాం
ఎన్నో విలంబా అంటుంది కదా వాటర్ బాగా వెళ్తోంది
కా
ఆ
ఉమ్ కాయినీ ఇప్పుడు ఎండాకాలం వాటర్ ఉండదు అనుకుంటా
వాటర్ వదిలినారంటా వెళ్తుంది ఇవాలో
అవునా
ఉమ్ ఫెస్టివల్ కదా అందరు వెళ్తారు గుడ్ లక్ కదా
ఆ ఓకే అలాగే ఉన్న మళ్ళీ కాల్ చేస్తా సన్